ఓ హలో
హలో
హలో ఎ ఏం చేస్తన్నారు
నేను ఇప్పుడే తినేసి అలా మాది ఖమ్మం సైడండి
అవునా
మీది ఎక్కడ
మాది వరంగల్ దగ్గరండి
అవునా మీరు ఓ ఎక్కడ చదువుకునేది ఎంత వర్క్ కంప్లీట్ చేసారో చదువు
వరంగల్లోనే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇంటర్ అయిపోయింది
నేను డిగ్రీ చేశానండి పీజి చే చేద్దామని ఎంట్రన్స్ రాసాను సి
అంటే ఇప్పుడు ఖాళీ ఉన్నారా
అవునండి అంటే పార్ట్ టైమ్ జాబ్ లెక్క చేసుకుంటున్నాను బయట
అవునా
హ్మ్
ఇప్ మీకు కాలేజ్ లో క్లాసెస్ మంచిగనే
ఆ బా చెప్ పెట్టోళ్ళండి వాగ్దేవి కదా వాగ్దేవి
ఆహా తెల్సు తే ఉ
బా చెప్ప పెట్టొలు ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి కొన్ని అన్ని బ్రాంచెస్ కి
అవునా మరి బానే వస్తాయి కదా పీజీ అయినా పీజీ కోసం ఆగారా
పీజి కోసం ఆగా ఎక్కువ శాలరీ రావాలి కదా పై చదువులు ఇక్కడ చదువుకోవాలి
అ మరి అదేదో అది చేసుకుంట పిజీ ఓపెన్గా రాస్తే అయిపోది కదా
అదే అనుకున్నా గానీ అంటే పేరెంట్స్ కొంచెం ఆ పీజీ కూడా కంప్లీట్ చేసే టే
అ అవునా
ఉ
మేము ఇప్పుడు అక్కడే చదువుకుంటున్నాం బాగానే ఉంటది కాలేజీ చదువు కూడా గాని
మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా
ఆ ఒక ఉంది మా అక్క
ఉహు ఇప్పుడు ఏం చదువుతుంది
ఆ బి ఫార్మసీ చేస్తుంది
అవునా